జీజు
చొప్పు ఇంపి సంతయా
అదేమో నువ్వు ఫోన్ చేస్తేనే ఎంత మెళ్లి వినిపిస్తుందో
నేనేమంచని తక్కువ పెట్టుకున్నానా లేదే
నేను ఫుల్లు పెట్టుకున్నా
గెట్టిగా మాట్లాడుతుండ అట్లయితే
ఆ
హు నోట్ల నోట్లు కొనుకునే గట్ ఆంటీ మాట్లాడుతాన్ లేదా
హ మాట్లాడు
వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది చెప్పండి మీరు ఏం చేస్ స్తారండి మీరేం చదువుకుంటున్నారు
నేనా
ఏంటి
జన్న ఎట్లా ప్రేమించాల అని చదువుకుంటున్నా
ఎవరా అమ్మాయి
మాపకి పళ్లయి పోయి ఇద్దరు పిల్లలు కాదు నలుగురు పిల్లలు అం మీకు మా అవ్వగా లేకపోతే ఇంకా ఎవరుొరుకలేదు ఆ క్రమ సంబంధం ఎందు
ఈ
చెప్పండి ఇకా ఏ మనా చప్పట్డి నేను మా అమ్మకు ఫోన్ చేయలేదండి నిన్న మా అమ్మ చేసింది
మ
అమా
ఎందుకు ఎందుకు
నకాబ్ కనిపిపీలేద అక్కడ పెట్టేసావని
మీఅమ్మని పిలే
ఇలా కళ్ళ కట్టుకుంటారే అది
నీది లేదా అదే
ఏ మా అమ్మది ఉండింది మా మమ్మీది ఎక్కడో పోయిందంట అవి ఎక్కడున్నాయని మీకు ఏమై తెలుసా అని ఫోన్ చేసింది
మీ అమ్మాది ఉంది కా మీ అమ్మాది ఉంది మీ మమ్మీది ఎక్కడ పోయిందా
చీ కాదు అంటే ఓమివి ఎక్కడికో పోయినా ఏంట అవి ఎగిడిపోయినాయని అ ఫల్జ మ అడిగేకి ఫోన్ చేసింది ఆహ
నువ్వు కట్టుకోవచ్చు కదా
నేను కట్టుకుంటా కదా నాతోంది కదా నీతో వచ్చినప్పుడే కట్టుకోను ఈసారి కట్టుకుంటే భయపడతావు నువ్వు కట్టుకో కుంటే అందికే బాగుండలి నీను నా కళ్ళు బాగుండవు అందుకే అది కూడా బాగుండదు కట్టుకుంనప్పుడు ఉమ్
హిందూపుర్లో అందరి కన్లూ బాన్ టాయి
నా కల్లే బాగుండవు ఎందుకో
హిందూ ఊర్లో నేను చానా మంది నీ చూసినా
ఉ ఇంకా
పార్క్లోకి వచ్చేటప్పుడు
ఆ
పార్ట్లో కూర్చోనుప్పుడు
సిగ్గులేదు నీకి
ఎందుకు
వాళ్ళంతా ఎందుకు చూస్తావు
నార్మల్ ముస్లిలీములు పోతునే చుడల్ అనిపిస్తాది
అంతే లే నన్నీ మాత్రం
ఉ సోగిలి కావ్య ఇస్ ఆల్రెడీ ఇన్ కాలా ఏందో వచ్చా
సర్లే గాని నీకు నన్ను చూడాలనిపిదా
నేను వచ్చు కదా నేను నీకే అనిపిదు ఏప్పుడు
నాకు అనిపిస్తుంది ఎంత ఫీల్ అయినో తెలుసా నిన్న నాక్ కు ఇలా ఏమో బటర్ ఫ్లైసు ఏమే మోయి పోయింది మొన్న వచ్చితో నువ్వు వస్తున్నావు అని చెప్పేస్తే ఒప్ప అనుకున్నా ఓహో ఈగి అబ హలో
ఆ
ఇంకా ఏం పెట్టారు ఈ రోజు పొద్దున్న మీకు వంట
పొద్దున్నే వంట ఏంది అది
పొద్దునే ఏం పెట్టారు ఫుడ్డు
మహీంద్ర
ఇంకా గ్యాస్ లేద మీకు క్యాష్ రాలేదా
ర్యా మల అందరు బయట దస
ఆ గట్టి మాట్లాడవు
బయట చేసి
హలో హలో
పిజి బయట అంద్ర కు చేసేది
అవునా ఇంకా గ్యాస్ రాలేదా
హా
లాక్డౌన్ పడుతుందంటా
ఊరిక అవన్నీ పాతే
పాత అదిగాదు మోడీ పెడు
మోడీ అదే పాత చెప్పినాడో దాన్ని కొత్తగా చేసినారా అర్థం కాల
తాత చెప్నాడు
ఆ ఇడిఇది కాల్ కొడత కాాల రాదు
ఏంది కాల్ కొడతాన్నా నువ్వు
కాలు కొడతాంటే కాలు వస్తా
నకౌసరమా అవన్నీ మూస్కొని కాల్ మాట్లాడుకోకుండా
అ
ఆ తిక్క తిక్క పనులన్నీ ఎందుకు చేస్తావు నార్మల్ కాల్ మాట్లాడొచ్చు కదా ఒక చోట దగ్గర పెట్టుకొని కొని
చౌదగ్గరే పెట్టుకొని మాట్లాడుతా ఉండేది ఆ అదే ఎందెందో త పోత అందాజ చెప్పు ఎవరు చెప్తారు లాక్డౌన్ అనే లాక్డౌన్ ఎవరని చెప్తిరి
వర్షం పడుతుందంట,
ఎవరు చేపిరే
ఆ మూడి
లాక్ డౌన్ పడితే అంతే
ఉమ్మ ఇంకా నేనైతే ఇంట్లో ఉన్న ఉండలేనే
ఎందుకు
నాకు ఇష్టం లేదు ఇంట్లో అన్ని అన్ని రోజులు అ అందుకే నేను తొందర తొందరగా వచ్చేస్తా ఇప్పుడు ఇంటికి నేను ఉండలేను మా డాడీ బాధ నేను భరించలేను ఎంతా అబ్బా మొన్న ఎంత టార్చర్ చేశారు అనుకున్నాం,
హ ఏం చేసినాడు
పోయినా ప్రతిసారి మాకు టార్చర్ ఈరోజు ఆనందంగా ఉండలేను ఉండకూడదు ఫస్ట్ పోయిన రోజు, బాగున్నాడు నెక్స్ట్ డే బాగున్నాడు ఇంక రేపు ఫెస్టివల్ ఆ ఇప్పుడు ఈ రోజుకే గొడవ కొంటున్నాడు డబ్బులుయినాకు తాగాలి, ఆ టూ ఫిఫ్టీ రూపీస్ ట్వెంటీ రుపీస్ అడిగాడు తర్వాత హండ్రెడ్ రూ అడిగాడు ఇంకా అట్లే పెరుక్కుంటూ పోతుంది ఇక్కడ నుంచి తెచ్చయాల అయా అదికాక హెల్త్ పాడు చే పోవడానికి డబ్బులు ఇవ్వాలా మేం అది కూడా మా చేతు చేతులతోనే మా మమ్మీ ఇయను ఈయన అంటే ఇయ్యను ఇవ్వమంటే ఇవ్వాలి కాపోతే సినిమా చూపిస్తా తీ తీయ్యే ఏమో ఏమో సినిమా చూపిస్తాన్నా తెలీదు నీకు తెలీదు నా గురించి అది ఇది ఏవేమో చెప్తాడు బా ఎంత కోపమొచ్చింది తెలుసా మళ్ళీ ఏమైంది మా మా డాడీకి మా అన్న మా అన్నతో ఉంటయి డబ్బులన్నీ ఓకేనా ఇంట్లో ఉంటావేము మా అన్న జాగ్రత్తగా పెట్టుకుంటాదండి క్యాష్ అంతా మా అన్నకిస్తాము. ఏమన్నా మా అమ్మ ఎవరైనా కస్టమర్ వచ్చి ఇచ్చిపోతే ఇ పోతే పెడ్తే మా అన్నా మ డాడీయే ఆ అడికి నడు కదా ఫస్ట్లో మా అమ్మా ఇయదు అనింది లే లేవు. అనింది తర్వాత ఇ ఇవ్వు ఇవ్వు అని సతాఇస్తుంటే మా అన్న కి మా అమ్మ చెప్పింది ఇచ్చేయి అని చొప్తే మా డాడీ ఓవరాక్షన్తో గొడ వచ్చి అరుసుకుంటూ మా అన్నతో ఫస్ట్ నువ్వు జాబ్ చూస్కో నీక్ చదువు అయిపోయింది. ఫస్ట్ నువ్వు జాబ్ చూస్ గపా ఇలా అంతా చేసేది కాదు అన్నాడు మా అన్న నీది నువ్వు చూస్ మా అన్న మా మమ్మీ గొడవ అయంది మళ్ళీ ఇచ్చేసి వెల్ పోయినాడు పెద్ద గొడవలు తెల్సా ఎప్పుడు అంతే ఏమో గొడవ ఇప్పుడు మా అన్నకి ఎంత హర్ట్ అయితుంది చెప్పు అలా వచ్ చెప్తే అది ఏదో మా అన్నక్ టైం అంతే ఎవర్ టైం బాగుంటే అప్పుడు ఇవ్వలే జాబ్ వస్తుంది.
హ్ చెప్పు ఇంటాన్న
ఇది ఎక్కో వస్తుంటే అవులాా ఎవ టైం వాళ్ళు ఎప్పుడెవరిక వస్తుందో వాళ్ళకి వస్తుంది ఊర్తినే ఎందుకల చెప్పడం తదా
హలో
సలేదా
ఇ
అదే నేను చెప్పింది ఆ అదే నేను చెప్పింది అహాహా హాహాా ఆహా రేపు ఇంకా ఎన్ని రోజులు లేదు కాలేజు మళ్ నెక్స్ట్ మండే వరకు
నెక్స్ట్ సండే వరకు లేదు
ఆ
నెక్స్ట్ సండే వరకు లేదా మండే వచ్చి నెక్స్ట్ సండే లేదు మండే వచ్చి మండే వచ్చి వర్క్ షాప్ పో మండే వచ్చి వర్క్‌షాప్
యా మండే
అ కమింగ్ మండే
ఆ
ఏం వర్క్‌షాప్ అంట ఫారీన్యా కంపెనీ అది వర్ షాప్ టూస్టే వాల్మీకి జయంతి
హ
వె నస్డే వచ్చి ప్రాజెక్ట్ రివ్యూ అనుకుంటాను
మాదియాడ్ టూ వా మీకు జాయిన్ చేయాలి మాకు ఎగ్జామ్ పెట్టారు మాకు అతే కాలేజ్ జ
మాదే వాల్మీకింది మే
కాలేజ్ ముందర ఏమో ప్రసాదం పెడతారయితే ఆ రోజు నిజంగా తిజ చెప్పితే ఇలా వస్తారు ఏదేవో పెడతారు ఆ పెట్టేసి ఆ తర్వాత ఆ
దర్ం
ఇది టెంట్లా వేసి పాటలు పెట్టి జండాలన్ని కట్టేసి పా పెడతారు పూజలు పైన పూలు న్ని చేస్తారు చేస్తారు చేస్తారు తర్వాత ఏమోటి ప్రసాదం పెడతారు స్టూడెంట్స్ అందరిని పిలుస్తారు ఏ స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు కదా అంటే బయట వాళ పోయి స్గా తినేసి వస్తారు అలా మ నన్నీ పిలిచారు నేనుప్పుడు పోలే నాకు ఇష్టం
మీ అమ్మ మీ పై స్టార్లే మీర అంతా
నువ్వు ఏమే
ఆ
విచింట కప్ప ఇష్టారు
అ
విఫస్తారలేకి అవు
ఇందు